ఆ చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా?
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు.
వంట చేస్తున్నా
అవునా ఎం స్పెషల్ ఏ
ఆలు ఆలు వంకాయ కర్రీ
అవునా
ఆ
హ్యాపీ ఉగాది.
థ్యాంక్ యూ మీకు కూడా
ఆ ఏం స్పెషల్ చేసారు ఉగాది ఎట్ల సెలబ్రేట్ చేసుకున్నరు.
బూరెలు ఉగాది పచ్చడి ఏమంటరు బూరెలనే అంటారా బొబ్బట్లంటరా?
ఆ భక్షాలు
ఆ ఇంకా మక్క గారెల్ చేసి నం
ఆ
ఆ అంతే ఇగ మా పాప దగ్గరికెవెళ్ళినం ఈ రోజైతే ఇంకా చేసుకొని తీసుకెళ్ళినం
ఆ
మీరేం చేసింన్లు.
మేము కూడా మార్నింగ్ ఉగాది పచ్చడ చేస్నము. మార్నింగ్ పూజ చేసినము నైవేద్యంగా పచ్చడి ఇంకా గారెల్ చేస్ నమ్.
అవునా
ర్నూన్ లంచ్ చేసి బూరెలు చేయలేదు.
ఆహా అవునా ఎందుకూ? ఇంత లేట్
ఇగ స్వీట్ ఈవినింగే ఇద్దాము అని చేయలేదు అప్పటికే లేట్ అయింది. ఆ గారెలు ఇంకా ఉగాది పచ్చడా అది చేసినవు.
మీ
మీరెక్కడికెళ్ళిన్రూ
మేము మా పాప ఇక్కడ హాస్టల్లో ఉంటది.
ఆ
ఆ అక్కడికెళ్ళినం.
అవునా
ఆ
హాలిడేనా ఈరోజు అంటే హాస్టల్ వాళ్ళకి
ఆ హాలిడే మొన్న ఆ లేదు మొన్న సెకండ్ సాటర్డే కే లేదు ఎగ్జామ్స్ జరుగు తునే వద్దు అన్నది ఆ అయితే ఈ రోజు వెళ్ళి చూసి వచ్చినం
ఆ
హ
అవునా మా మామయ్య వాళ్ళ కొడుకు ఉంటాడు వాళ్ళకి త్రీ డేస్ హాలిడేస్ అని ఇంటికి వచ్చిండు అందుకోసమే
సిబిఎస్ కదా యాన్యుల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి రాస్ట్రాన్ బోడే ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ జరుగుతున్నాయి
ఇప్పుడా
ఆ ఇప్పుడు ఆ ఎ ఎగ్జామ్స్ ఉన్నాయ్ ఫోర్ అయిపోయినాయి
ఆ
ఆ
ఏం తీసుకెళ్నవ్ మరి స్పెషల్
ఇంకా అ బే ఇగ బావి బూరెలు మక్కగారెలు
అఓ
ఆ అంతే ఇక లంచ్ ఏమి తీసుకెళ్ళలేదు ఇక అవి తిన్నాక ఇక కడుపు నిండిపోతుంది కదా అని
ఆ
అసలు టైం ఏడు ఉంది. ఆమె లంచ్ వరకి ఆ లంచ్ ప్రిపేర్ చేసుకుందామంటే ఆమె తింటది. మళ్ళీ తీసుకెళ్ళనాక తినదు. మా నింగ్ లేస్ ముగ్గులు వేసి పూజ చేసి
అవును టైమ్
బవానేష్ ఆ అ ట్వెల్వ్ థర్టీ అయింది ఇక మేము పోయేసరికి వన్ అవర్ ఎట్లా పడుతుంది కదా అని
అవు
అ తొందరగ వెల్పేన
అవునా ఎవరెవరు ఎల్లిండ్రు
ఆ మసారు మా బాబు నేనుఆ
న్నారు అంకుల్
ఆ అంకుల్ బయటికి వెళ్ళిండు వాకింగ్ కి బాబు ఆడుకోవడానికి వెళ్ళిండు
వాకింగ్కి వెళ్తారా డైలీ
ఆ అంటే ఈవినింగ్ మార్నింగ్ టూ టైమ్స్ వెళ్తాడు
ఆ మీరు కూడా వెల్దారా
నాకు ఇక్కడ టైం ఉంటది
అవును
టైమే ఉండది
డెయిలీ కాకపోయినా
ఇంక వెళ్ళాలి కానీ టైం అసలు సరిపోనే సరిపోదు ఆ బాబు తెగ బట్టలు పిండడం బోలుతోమడం వంట చేయడం
ఆవు
ఇదే సరిపోద్ది
మీరు వస్తా అన్నారు మా ఇంటికి మేము అదే చూస్తూ ఉండే వస్తారేమో అని ఈరోజు
అంటే మా పాప మా పాపకి వెళ్ళి వెళ్ళకపోతే వద్దాం అనుకున్నాం మా పాపకిల్లీ వెల్లీ నమ్
వస్తారేమో అనుకు ఉన్న
అవునా
ఆ
చూస్తాం ఒకవేళ మా సారి వచ్చాక అడుగుతా
అ
క్యూట్ అంటే వస్తాం ఇంకా బూరలు చేయలేదేమో మీరు
అవును అందుకోసమే వేరండి వస్తే మీరే చేసారు ప్రిపేర్ మేం చెయ్యలేదు మీరే చేసారు మీరు మా మమ్మీ ఇద్దరు కలిసి
అంతేనా వచ్చిన చుట్టాలతోనే ఏన్‌చుకోని తంటారా
ఆ ఎంగ్ గాదు ఆ
గట్లా అంటే మిమ్ముల్లు కూడా మేము పిలిచి చేయించుకొని తినేవాళ్ళం ఈ ఐడియా నాకు రాలేదు
సన్న మరి మీరు మార్నింగ్ చేసిన రేమో
అవునవును అసలు ఈ ఐడియా రాలేదు వస్తే ఉంచేదాన్ని
రండి చెయ్యడి తినండి
అను వస్తాం అయితే మ సార్ వాకింగ్కి వచ్చాక అడుగుతాం అడితే ఎంత తావంటే వస్తా
ఇప్పుడే మాలు వంకాయ కర్రీ చేసి
ఆ ఆ అడు వంకాయ కర్రీ
ఆ అయింద పని
రైస్ లో ఇప్పుడే టమాటా కర్రీలో ఇప్పుడే టమాటా ఏసిన రైస్ హ ఉత తున్నాయ్
ఆవో ఇంకా ఎటు వెళ్ళిరు మరి ఓన్లీ మీ పాప దగ్గరికి వెళ్ళిరా ఇంకెక్కడైనా
అక్కడే మా పాప దగ్గరికి అక్కడే ఫోర్ అయ్యో వరకు ఉన్నాం పాప దగ్గరే ఇగ వచ్చేసరికి, కి మస్తు టైం అయింది ఇగా మార్నింగ్ అవన్నీ హు ఆ వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారట ప అంటే పంతలు వచ్చిండట వినాయక్ కాని దేవుని ఫోటో పెట్టి పూజ చేసు వచ్చిండట
అవు
పచ్చడి చేసిల్లు మమ్మీ నేను గిట్ల నాలుక మీద కూడా పెట్టలేదు
ఆ
ఎందుకు నాని అంటే అంత ఘోరంగా ఉంది ఆ పచ్చడ
మీరు మీరు తీసుకెళ్లిరా
నేను మర్చిపోయినా
అవునా తీసుకెళ్తే అయి పోతుండే అది ఒక స్పెషల్ టేస్ట్ ఈ రోజు
కరెక్ట్ కానీ ఏ అక్కడికి పోయాన్నాక మతికి వచ్చింది అంటే నేను కొంచెమే చేసిన మా బాబు మా బాబు ఫ్రెండ్ అ కొంచెం పోసిన ఈగ మామ ఓనర్ వాళ్ళ కొంచం మేం కొంచెం అది
మేము కూడా చేసి ము వచ్చినళ్ళకి ఇచ్చినాము అయిపోయింది మళ్ళీ చేసి నము ఆ మళ్లీ ఎసి మళ్ళ ఎసి నమో అయిపోయిందని ఇంకా ఉందా అని అడుగు తే మళ్ళీ చేసినాం మళ్ళీ చేసినాం
అ
అదొ ఒక టేస్ట్ వేరే ఉంట ంటది కదా అస్సల్ స్వీట్ కొంచం చేదు అదే అండి రెం అందుకోసం ఆ అదొ ఒక రోజు ఏదో తాగాలని అనిపిస్తుంది కొంచెం తాగిన ఇంకొంచెం కావాలని
అవునవును
అవును
మేము ఎక్కువ ఏం చెయ్యలే కొంచెం చేసినాం ఇగ తాగే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని హ చెప్పాలి ఇంకేంటి అయిందా ఈవినింగ్ వంట
ఇంకా కాలేదు ఇంకేం చెయ్యలేదు ఆఫ్టర్నూన్ చేసినాము ఆఫ్టర్నూనే లేట్ అయింది
ఆహా
ఇప్పుడు చెయ్యాలిగా ఒక సైడు బూరెలు ఒక సైడు రైస్ ఓ కర్రీయో ఏదో ఒకటి
ఆహాహా
మేము కొంచెం లేట్ గానే తింటాం ఎయిట్ నైన్ కి అ అందుకోసం అందుకోసమే లేట్ అయినా ఏంగదు ఇగ కొందరు ఉంటారు కదా సెవెన్ ఎయిట్ కి తినేస్తారు వాళ్ కొంచెం తొందరగా ఎస్కో కుంటారు
ఆ మా సార్ అట్లనే తింటాడు ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ లోపు తినేయాలి అంటాడు
ఆ అంటే త్వరగానే తినాలి మాకేమో ఈ అలవాటు అయిపోయింది లేట్ తినడం
అవునా
సెవెన్ కి ఎయిట్ కి మధ్యలోనే తినేయాలి
ఆ అట్లా మేము కూడా లేట్గానే తింటుంటుమి కాని మొన్న నుంచి మా సార్ కొంచెం హెల్త్ బాగా లేకుంండే ఇగ అప్పటినుంచి కొం చం దై పర్పస్ అన్నట్టు తొంద్ గదినాలి అనుకుంటాండు.
అదే అంటే మనం లేట్గా తింటే మళ్ళీ టెన్ టెన్ థర్టీకి అట్లా పడుకుంటాం కదా. అది డైజెస్ట్ అవ్వదు. అందుకోసమే కొంచెం తొందర తింటే డైజెస్ట్ అవుతది అని, అట్లా మాద్ ఆండిల్ కొంచెం తొందరగా తినాలి, అనుకుంటరు మేము ఎప్పుడు ఇగ కొంచెం లేట్ లేటుగానే పడుకునుడు కూడా లేటే తినుడు కూడా లేటే. ఆ అవును ఇంకేంటి మరి విశేషాలు ఎవరెవరు ఉన్నారు.
ప్రస్తుతానికి అయితే నేనొక్కదాన్నే ఉన్నా, ఉ ఒక్కదాన్నే ఉన్నా
ఆ
ఇంక చేరుకుంటారు, ఒక్కొక్కరు ఇగ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఆకలి అయితది, ఈ రోజు మార్నింగ్ అసలు వంటనే చేయలేదు.
అవునా ఎందుకు
ఇంగా టైం లేక్ టిఫిన్ చేస్నం దోశ్ చేస్నా
ఆ ఒ
కా అవియ మక్కా గారెలు ఇవి తిన్నాం. తిన్నంకే పాపకు లేట్ అయితుందని ఎల్నాం.
ఆ అవి తినే వరకే కొంచెం అది కొంచెం ఇది కొంచెం తినే వరకే టైట్ అయ్
ఆ
కానీ ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆకలి అయితది.
ఇక్కడ నాకసలు మా పాప, మా పా అంటే నాకు బ్యా బాగా నువ్వు కన నడుపు నొస్తుందని చ్ ఇంగా మా బాబును, మా సార్ బండి మీద వచ్చిర్ నేను బస్సుకొచ్చినా వచ్చ్ బస్ ఏ క్కినాక నా మస్తు తాకలొడు.
ఆ
కాళ్లు ఎతులు అడుక్కుని, ఇక మక్కా గరెలు ఉండే అ తిని చాయ్ పెట్టుకుని దాగినంక పన్ చేస్నా
అంటే ఇంట్లో ఉంటే అంతేమి అనిపించదు. ఒకటి దగ్గర ఉంటాము, ఇట్లా ఏదో ఒకటి తింటున్నామో ఏదో ఒకటి చేస్సూ ఉంటాం. బయటికెళ్లి తిరిగి అలసిపోయినట్టు అనిపిస్సది. మళ్ళీ అసలే ఎండకాలము ఆ అందుకోసం ఆకలి అయితది తొందర్గనే ఏ ఇంట్లో ఉం టే ఏం అనిపించదు కదా బయట వెళ్ళడము తిరగడము కొంచం అటు ఇటు ఆ ఎండ అలసిపోయినట్టు అనిపిస్తది. బాగుందా మరి మీ పా పా మీ పాప హెల్త్
ఆ ఓకే బాగుంది.
ఆ ఎప్పుడంట్ ట హాలిడేస్
తర్టీ నెక్స్ట్ మంత్ తర్టీకి
అవునా
ఆ
ఆ
ఇంక మధ్యలో కూడా రాం ఇంక మధ్యలో కూడా రామ్ మా మ్మీ ఇగ నెక్స్ట్ టెన్త్ కదా మేము రాం మధ్యలో అని అంటుంది ఇగ
ఆ
నెక్స్ట్ టెన్త్ మా పాప
అవునా ఇగ మంచి చదువుకోవాలి కొంచం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అయి
హ హా అదే అదే అబ్బ టెన్షన్ పడుతుంది.
ఆ
న్నని ఎలాగో ఇప్పుడు నైన్త్ ఎట్లోనే అప్పుడు టెన్త్ గట్లనే
ఓకే ఓకే మరి ఆ మీరు మల్లిక్ కాల్ చెయ్యండి. కొంచం పనుంది ఓకేనా బాయ్
బాయ్ అ
అదా